హే
నా వాయిస్ వినిపిస్తుందా
పిస్తుందండి నా వయస్ క్లియర్ గా ఉందా
ఆ ఓకే
ఉమ్ ఓకేనండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్ షంగ్ అండి మీరు అంటే మీరు ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా ఆఫ్ లైన్ షాపింగ్ ప్రిఫర్ చేస్తారా
నా కోసం అయితే ఆల్మోస్ట్ ఆఫ్ లైన్ చేస్తాను పిల్లల కోసం అయితే ఆన్లైన్ చేస్తుంది
ఎందుకండీ అలా డిఫరెన్స్ హలో
హలో
హలో
నా వాయిస్ వి
హలో ఆ వినబడుతుంది కొంచెం గట్టిగా మాట్లాడండి ఆ చెప్పండి హలో హలో హలో హలో వినబడుతుంది ఆ చెప్పు మాట్లాడండి
ఆ లేదు నాకు వేరే కాలు అంటే మామూలు కాలు వస్తుంది అది కట్ చేస్తున్న కూడా మీ వాయిస్ కట్ అవుతుంది చే
ఆ సరే మీరు ఏంది అంటే డోంట్ డిస్టర్బ్ అని పెట్టు కొండి ఆప్షన్ ఉంటంది కద డంట్ డిస్టర్బ్ అని పెట్టిననుకో మీకు ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండదు
ఓకే కానీ నాకు అయ్ ఆప్షన్ తెలీదు
అక్కడ పైన ఆప్షన్స్ ఉంటాయి కదా అండి
గమనించలేదు చూస్తాలే
ఉమ్ సరే ఇప్పుడు ఉమ్ ఓకే. ఆన్లైన్ షాపింగ్ అంటే మీరు ఎందుకంటే ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నారు ఆ పిల్ చిన్న పిల్లలకు.
అంటే ఫస్ట్ క్రై యాప్ యూజ్ చేస్తాను అందులో చాలా బెటర్ గా ఉంటాయి నాకు ఇద్దరు అమ్మాయిలే.
ఓకే.
అందులో చాలా బాగుంటాయి పిల్లలకి అమ్మాయిలకి అయితే మా పెద్ద పాపకి ఎయిట్ ఇయర్సా. ఫైవ్ ఇయర్స్ అయిపోయేదాకా. అందులోనే బుక్ చేసుకున్నా ఫైవ్ ఇయర్స్ దాకా ఓకే బాగుంటాయి ఫైవ్ ఇయర్స్ తర్వాత కొంచెం కాస్ట్ అనిపిస్తాయి. ఇప్పుడు ఆఫ్లైన్ బెటరు ఫైవ్ ఇయర్స్ దాకా అదే బెట్
ఆహ్ క్లోత్ ఓకేనా.
సూపర్గా ఉంటది బయటి దాంట్లో కన్నా బెటర్గా ఉంటది. ఇంకా మిగతా యాప్స్ అంటే. నేను ఏం తీసుకోను అందులో మాత్రమే ఇంకా నాకంటే నేను ఓన్లీ అంబ్రెల్లా కట్టేస్తానా.
ఉమ్.
ఆన్లైన్ లో చూస్తా లేకపోతే బయట తెచ్చుకుంటా మీరు.
అంటే ఇప్పుడు అంబ్రిల్లా కట్ట్ అనేది అవైలబుల్గా ఉంటుందా ఓన్లీ అది. ఇగ ఆహ్ స్ట్రైట్ కట్ ఇలాంటివే ఉన్నాయి కదా. అంటే ఫ్రాక్ మోడల్ అంటుండ్రా మీరు ఓకే ఫ్రాక్. ఫ్రాక్ మోడల్ ఆల్మోస్ట్ అవే రన్నింగ్ అవుతున్నాయి ఇప్పుడు. ఏ షాప్ లకు వెళ్ళినా మొన్న రీసెంట్గా. మొన్న రీసెంట్గా షాపింగ్ కేళ్తే ఆల్మోస్ట్ ఆహ్. ఫ్రాక్ మోడల్ అండ్ ఫుల్ హాండ్స్. ఆహ్ స్ట్రయిట్ కట్స్ ఇవ్ ఇవే ఉన్నాయి. అప్పుడు మంచిగా ఉంటుండే. అసలు షాపింగ్ అంటే అప్పుడు బాగుంటుండే ఇప్పుడైతే అబ్బా తలకాయనొప్పి అనట్టు అనిపిస్తుంది. అంటే ఇప్ ఇప్పుడు వెరైటీగా వస్తున్నాయి.
ఓ కానీ నాకు అట్లాంటివే నచ్చుతాయి అంటే ఓల్డ్ అనిపిస్తు హై కదా ఆ ఓల్డ్ మోడలే నాకు సెట్. సెట్ అవుతాయి మెయిన్ మా ఆయనకు ఓకే అలా వేసుకుంటే ఓకే అందుకనే అవే ప్రిఫర్ చేస్తా.
ఆహ్ అంటే మీరు ఉహూ.
తనైతే తిట్టి తిట్టేస్తుంది ఏ ఎప్పుడు అవే మోడల్ వేస్తావా మార్చొచ్చు అరే ఏమన్నా వెయ్యొచ్చు కదా జీన్స్ లు టాప్స్. అట్లానీ కానీ మా హస్బెండ్ కి నచ్చదని నేను ఇవే వేసుకోవాలి తప్పదు.
ఉమ్ అవునవును ఉమ్. ఇలాంటివి అన్నీ కూడా అవుతు ఉం. ఉంటాయి షాపింగ్ అనే సరికి ఆఫ్లైన్ ఆన్లైన్ నేను ఏంటి అంటే కొన్ని. యాప్స్ లో ప్రిఫర్ చేసిన ఏంటి ఆహ్ డ్రస్ తక్. ఆహ్ సైజు సైజు లో డిస్టర్బెన్స్ వచ్చింది అండ్. క్లోత్స్ లో డిప్ క్లాత్ సరిగ్గా లేదు.
ఆవ్.
అందుకోసం ఇంకా ప్రిఫర్ చేయను నేను ఆన్లైన్ అంతగా ప్రిఫర్ చేయను అని అందు. డిసైడ్ అయిపోయినా ఎందుకంటే మనం కొంటేనే కదా ఏదైనా తెలిసేది. అండ్ బెడ్ షీట్స్ కూడా ఆన్లైన్ లో షాపింగ్ చేశానండి. ఒక టూ త్రీ ఫోర్ వాష్ కే. మొత్తం బ్రేక్స్ అలా ఎలా వచ్చేశాయి?
అవునా నేను అట్లాంటివన్నయితే ఆ
అండ్ బ్యాగ్రౌండ్ నాయిస్ వస్తుంది కొంచెం చెక్ చేసుకోండి. బ్యాగ్రౌండ్ నాయిస్ వస్తుంది బాగా.
ఒక్క నిమిషం బయట లోపలికి ఎళ్తాను. ఇంకా
ఇంకా చెప్పాలి ఇవన్నీ కూడా ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లై ఇంకా ఇప్పుడు ఏందండి. ఏంటి?
టెంపుల్స్కేల్లలా ఇక్కల
టెం టెం ఆ సమ్మర్ హాలిడేస్ ల్స్ అంటే ఇట్ల లోకల్ టెంపుల్స్ అయితే వెళ్తామండి. నాన్ లోకల్ అంటే ఇగ నా ఆ సమ్మర్ ట్రిప్ అంటరా.
ఆ
సమ్మర్ ట్రిప్ అంటే నేను డెఫ్ ఫినెట్ గా వెళ్తామండి తిరుపతి వెళ్తుంటిమి. ఈసారి అనేది వెళ్ళలేకపోయాము.
అవునా
ఆ అంటే ఎండలు కూడా చాలా హెవీ అలాంటియి అన్నీ కూడా. ఎండ ఎండలు ఉన్నయి కదండి బాగా. ఈసారి అండ్ రష్ కూడా ఎక్కువ ఉందంటా తిరుపతి లో హ్మ్ అలాంటివన్ అలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఇంగ ఈసారి అంటే వెళ్తుంటాం ఎప్పుడు కూడా సమ్మర్కి అలా
ఇంకా మీ సిటీస్లో బాగా తిరుగొచ్చా ఈవినింగ్ అయితే. నాకు చాలా ఇష్టం తెలుసా ఆ ప్లేసు. నేను త్రీ మంత్స్ కోచింగ్ కోసమని అక్కడే ఉన్నా. కాదు మీరు ఉన్న సిటీ.
అవునా ఓకే ఎక్ ఆహా
కుదరలేదు ఏమంటే.
అబ్బా ఇక్కడ ప్లేసెస్ తక్కువనా అండి. ఎంజాయ్ తక్కువనా ఉంటదా అండి. ఇంకా ఈ ప్లేసెస్ ఆ మా దగ్గ దగ్గర ఉన్న ప్లేసెస్ చెప్పాలంటే ఇంగా ఒకటి ఇంగా ఒక ఒక కాలె మొత్తం మాట్లాడాల్సికోస్ వస్తుంది అది.
అవున్
అంతలా ఉంట్ అంతలా ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపిచ్చే ప్లేస్ ఏంది తెలుసా అండి. అంటే అంటే పీస్ అన ట్లేదు ఒక ఈవెంట్ అనేది అవుతుంది ఇక్కడ. కోటి దీపోత్సవం అనేది అవుతుంది.
ఓకే
ఎన్టీఆర్ స్టేడియం లో అబ్బ అక్కడ ఆ కళ్ళు చెదిరిపో చేయండి అక్కడైతే డెప్నెట్ గా ఒక్కసారి అయినా అటెండ్ అవ్వాలి అదే అన్నట్టు అనిపిస్తంది అసలు దేవుడు అక్కడ వచ్చిండే అన్నంతాగా ఉంటది
కానీ జనాలు ఎక్కువ ఉంటే ఇబ్బందే ఏమో పిల్లలతో వెళ్ళడానికి
ఆ ఉంటది ఇబ్బంది ఉంటది కాకపోతే మనకు అక్కడ ఉన్న ఈ అ ఎంత మంచిగా ఉంటదంటే అంత మంచి ఉంటది అట్లా మీకు టీవీలో అలా చూపిస్తారు మనం అక్కడ వెళ్తే వేరేలా ఉంటుంది టీవీలో అంత మంది పబ్లికా ఎంత మంది జనాలా అని రెట్గా ఎవ్వరైనా అనుకుంటారు కాకపోతే మనం అందులో ఉన్నాం అనుకో అదెలా జనాలా కాదు మనదే మనకే కనపడుతది అక్కడ ఉన్న సర్రౌండింగ్
మీరు చాలా లక్కీ కదా
నో నో అసలు ఒక విషయం చెప్పాలా మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాము ఎవ్రీ ఇయరు కంపల్సరీ కార్తీక మాసం అది పౌర్ణమి రోజు వెళ్తాము కార్తీక పౌర్ణమి రోజే వెళ్తాము అండ్ అక్కడ స్పెషాలి ఎంత సూపర్ ఉంటదంటే అబ్బా దేవుడా ఎంత టైం అనగాని టుూవెల్ నైట్ టు డెఫినెట్ గా టువెల్ అవుతది అండి నైట్ మిడ్ నైట్ టువెల్వ్ అయితది అయినా మేం అక్కడ ఉండే ది ట్వూల్ కి మళ్ళా బయలు దేరుతాం ఇంకా మొత్తం అయిపోయిన తరువాత పబ్లిక్ ని వదులుతారా రోడ్ మీదా ట్రాఫిక్ ఏ అంత మిడ్ నైట్ లా టువల్ కి
ఓ జనాలు ఎక్కువ కదా తప్పదు మరి అంటే ఒక మార్నింగ్ కన్నా వెళ్ళి పోతారా
నేను అయితే ఎవరి కైనా సజెస్ట్ చేస్తా అండి ఒక్కసారి అయినా నా లైఫ్ లో చూడండి చాలా బాగుంటుంది అని చెప్తా
అవునా మాకు నాకు అసలు లేదు లే నేను ఎప్పుడు వెళ్ళలేదు అట్లా తటికి ట్రై చేస్తా ఒక సారి
ఉమ్ ఈసారి ఎప్పుడైన్నా చూడండి ట్రై చేయండి
నాకు కొంచెం భక్తి తక్కువే
అవునా నాకు కొంచెం భక్తి ఎక్కువనే
అవునా కొచ్చూరుదీ బస్ అంటే నేను శివుని బాగా నమ్ముతాను కానీ టెంపుల్స్ కి వెళ్ళేది అట్లా కొంచెం తక్కువ రివర్స్ మా ఆయన
అవునా అలా ఉంటారు డెఫినెట్గా ఆ
నాకు ఈ పిల్లలతోని ఇంటి పనులకే అస్సలు నా టైమ్ లైఫ్ అస్సలు పెళ్ళైనాక ఆ ఏదేదో సైకిలు కాదు వెహికల్ ఎంత స్పీడ్ గా పోతదో అంత కన్నా స్పీడ్
అదేంటండి పెళ్ళి అయిపోయిన తర్వాతనే ఇంకా భక్తి ఎక్కువై పోతది
పెళ్ళికి ముందు నాకు భక్తి ఎక్కువ పెళ్ళయినాక ఓన్లీ ఇంట్లో క్లీనింగ్ పిల్లలు పది ఇంకా మా ఆయన అందరికి ఇద్దరు పిల్లలే ఉంటే నాకు మా ఆయనతో కలిపి ముగ్గురు పిల్లలు మా ఆయన కూడా చిన్న పిల్లడు చేసినట్లే అన్ని చేయాలా నాకు టైం అస్సలు సరిపోదు గ్లాస్ తొ కూడా వాటర్ తెచ్చుకొని తాగడు దానికి ఒక పది సార్లు నా పేరు పిలిచి అయితే సరే నాతోను తెప్పించు కొని తాగుతాడు ఇంకా అట్ దానిల అన్నిీ చేస్తాంటే మనకి ఎక్కడ టైం దొరికిద్ది అది
అయ్యో
ఇదే సరిపోయింది జీవితం అంతే మీకంటే కొంచెం పిల్లలు పెద్దోళ్లు అయినారు కదా
పిల్లలు పెద్దోల్ ఐనా మా హస్బెండ్ ఒకచ్చి నాకు ఫుల్ కోఆపరేషన్ చేస్తాడండి నో ప్రాబ్లం
ఎవరుకో లక్కుండే వాళ్ళకి అట్లా వాళ్లు దొరికేేది ఏమనంటే మా మామగారు నీకు ఇద్దరు కాదమ్మా ముగ్గురు పిల్లలు అనుకోమ్మా అంటాడు ఇంకంతకు మించి ఏం చేయలేం
అయ్యో
ఉ అందుకే ముగ్గురిని ఏగుతూ అయిపోతుంది నా జీవితం
ఓకేనా అండి ధన్యవాదాలండి టైం అయిపోయింది అండ్ నెక్ నెక్స్ట్ కాల్లో మాట్లాడదాం హ హ బాయ్ బాయ్